హలో
ఉందిని అలో
ఆ ఇనిపిస్తుందా వాయిసు. ఆ విన్పిస్తుంది. వినిపిస్తుంది ఉమ్ ఐయిపేంది
అ ఉ
బ్యాంకు బొయినం
ఆ జాబ్
ఊ ఏం జేసునవ్
ఆ జుమ్మని కాలి ఊ
ఇట్ల ఆ పర్సను దెం వి ఇట్లా అట్ల చెప్తే అట్ల చెప్తవ్ అసలుకు ఆ పర్సనే ఎక్కియడా అని చెప్పేసి ఇట్లా ముఖం కొంచెం మంచిగ మాట్లాడట్లేదా అంత ఎక్కో మాట్లాడు దీ తెయా ప్లీస్ ఇప్పుకొని ఇజత్ ఓతందిర ప్లీస్ ఎకిరా అని జెప్పిన.
నేనేం అంటే ఏం మాట్
అంటే నువ్ అన్లే నువ్వేమన్ లేద్ ఎందుకు నీకు అన్ ఐఐటీ యూపీస్తె ఎంత హండ్రెడ్ అయితే నేన్ గొడ్త తో పాటు నీకెందుకు అది అని అంటడు అందుకనే అట్లా జెపినం ఊ ఇదే ఎంతొతయ్ అన్నడు
ఆ
ఊ ఎంతొత్తయ అన్నారు ఎంతోతయంటే ఎయిటీ వస్తాయి లేకపోతే హండ్రెడ్ అన్న వస్తాయి అంతె అవేవో నే నీకు గొడత పట్టు ఎందుకి కావాల్సిన అంటే నీకే నేను డబ్బలు కొడ్త కావాలంటే కానీ నాకైతే ఇది ఎకియని చెప్పిన. ఐతిప్పుడ్ నేను ఫ్రీగా లేను స తెలుసు కదా మనం ఎట్లయిన మనం గంటల్ గంటలు మాట్లాడుకుంటాం కదా అదే ముచట్ సలా మాట్లాడదాం అని చెప్తే సరే నేను సాయంత్రం ఎక్కించుకున్నప్పుడు మా చేస్తలే అని చెప్పింది
ఆహ
అట్లా ఒప్పిస్త ఇగ
ఊ ఐయిపోయిందా పని
ఇంక స్టార్ట్ ఏ జేయలే మేము వచ్చిందే ఇందాక అందుకె ఇగ నీకు ఫోన్ చేసిన నెంబర్ కొచ్చిం ఛార్జింగ్ పెట్టేసి
అంటే అయిపోయింది మరి చేయలే పని ఇంకా
చేయలే నీతో మాట్లాడకుంట చేసుకుంట
ఆహా
ఊహు అందుకనే అలా అట్ల ప్లాన్ చేసింది ఇటు పని అయిపోతే ఇటు నీతో కాల్స్ కూడా అయిపోతయి కదా అని జెప్పేసి
నేను పడుకున్నప్పుడు అయినా అప్పుడు బస్ ద సౌండ్ కంతా నా వాయిస్ అంతా పెద్ద ద ఇనపడదు కదా
ఆలు కర్రీ చేస్తది.
ఊ
తిన్నవా
పొద్దున తొమ్మిదింటికి తిన్న అంతే ఇగ
ఎందుకు మరి అలా
ఎమో అండి అసలు తినబుద్ది కాట్లే ఏం లేదు అదే దృ దృశ్యం త్రి మూవీ జుష్ణ చూసినా అట్లనే పడుకున్నా అది ఈ రోజ చూద్దాం అని ఆగిన
నెన్ సగం చూసినా సగం ఉన్నదిగ చూడాలే ఇగ నెన్ కూడా
సగం సగం చూడద్దు సుతే ఒక్కసారే చూడాలి
ఛార్జింగ్ ఉండద్దనే ఫోన్ ల
నేనిగ ఎక్కియట్లే మూవి డైరెక్ట్
అలానే చుత్తనవ
ఆ డైరెక్ట్ కనెక్ట్ చేసి పెడత ఎట్ల కాదు ఫయిజీ గదైత్ ఎంత చూసినా అయిపోట్లే అది
మీ ఫైవ్ జీ కాబట్టి మంచిగా నీకు వర్కట్ అవుతుంది మాకట్ట కాదు కదా మరి
ఉ ఎక్కియడానికి కూడా ఈగ లేట్ అయితది దాన్కి హైలైట్ ఏందంటే ఎక్కిడానికి నార్మల్ డేటా కావాలి
ఎందుకు ఫైవ్ జి తోటి ఎక్కద
ఎక్కిద్ది కాకపోతే ఉహు ఫైవ్ జి అనేది క్ రాదు కదనే మన దగ్గర ఇంట్లకు ఎప్పుడు ఫోర్ జి పడే ఇందులోది ఎప్పుడు ఫైవ్ జీ పడే
ఏమో ఎమకైతే తొందరనే ఎకుతది టెన్ మినిట్స్ ట్వంటీ మనిట్స్ల ఎక్కుతది సినిమా
ఆ ఇంకా టొరంటోలో ఇమ్మటే నెట్ ఉండాలగానే అసలు జస్ట్ బిరిన ఎక్కెతుంది
నీ అదే నన్ను తిడుతుంది వాడసలుకు నువ్ ఎందుకు ఎక్కించినావ్ నేను ఇంటికి వచ్చినాక ఫైవ్ జి పెట్ ఎక్కించుకోపోయాను దానివల్ల నెట్ అయిపో చేసి నను రీచార్జ్ జెయమన్నాడు అడిగినవా అంటాడు
వామ్మో
అంటే ఫైవజి కదే వచ్చినంక నే ఎక్కియ పోదునా అడుగు
ఆ అవును ఆయన దగ్గర కాదా మీకి ఇల్లు
దగ్గరనే రోజు కలిస్తనే ఉ పొద్దున సాయంత్రం కానీ ఆ రోజు ఆ రోజుకు నేను డ్యూటీ లేదని చెప్పిన అందుకే ఫోన్ చేసినాను కానీ వాళ్ళ సార్
ఆహా అయినా ఆట్స్పోట్ అన్ చేసుకుంటె రాదా
ఆ పర్సన్ ఉండాలా ఉండద్దా
ఆహా నైట్ నైట్ టైమ్ లలో ఏం చెత్తవే మంచిగా హాట్స్పాట్ ఆన్ చేసుకున్నన్న మూవీ లె ఎక్కిచుకోవచ్చు
ఉ కరెక్టే గనీ ఇగ నన్ ఎంత స్టోరేజ్ అయితది గా నెను సినిమా ఎక్కిస్తాంటి చూడది ఏ పరి రోజులు అవుతదొ చూసేసరికి
దృశ్యం త్రీ కూడా బాగుంది తల్ల హీరో చేంజ్ అయ్యిండు గాని వెంకటేష్ బదులు వేరేటోడు వచ్చిండు కానీ మస్తుంది
ఉ హు అయితే చూసే ఇది అయిపోయినంక చెప్తా ఎక్కిమని చెప్పేసి
హ్మ్ పెద్ది కూడా బాగుంది
ఆ పెద్ద పెద్ది థియేటర్ లోనే చూసినా
మస్తుంది మంచిగా ఉంది కాకపోతే వాడుకి కాలు పోకుండా ఉంటేనే బాగు ఉంటల వాడేగా తీసుకున్నాడు
ఏందే ఎందుకు
ఎందుకే
అవువుదరా
ఎంటటా
గి బయట్యవ్వ ఇంకా వర్ల పెట్టీ కూసోపోయినవే
హై పోయినాయా మోడికాయలు తి పచ్చడి పెట్టిరా మీరు చెటి
పెట్టినం అయ్యే తింటున్నాము
ఇంకా ఉన్నాయా
అంటే పచ్చడి తింటున్నా అన్న మేమ
పచ్చడిన్నా
ఇప్పుడుదాకాంటాయా గాయలు అసలకు
తన అంటవని ఇంకా తింటున్నావ్ అంటే నేను ఇంకా చెట్టుకునాయి ఏమో పండుగనేమో అని నేను అనుకుంటానా
లేదు లేదు
హ్మ్ అమ్మా నువ్వు ఇద్దరు పోయిరా
మ్మ్ మీ మమ్మీని అడిగినావా అడ పోదామని
చా నువ్వు కనుక్కున్నావా ఈయలా పోయినావుగా మాపూబ్బాదు
ఉందంట నిజమే అంట ఆ అడువే అడుకోలే కాని పర్స ఒక తెలిసిన పర్సన్ ఒక అన్న నీకు అశోక్ అన్న తే ఆ అన్న తెలుసుగా దన్న అదేంటి అర్జున్ రెడ్డి హాస్పిటల్ లో చేస్తారంట ఆయతా అ అన్ననే ఉందిరా అటు సైడే
ఆ
ఉన్న కల్ వెళ్ళి మీ అమ్మ కి చెప్పు
పోయి పోక్సారి కానకో పోయినా ఈయల పోయినవుగా అమ్మ ఫీజకిటిక హ్ అంటే ఫీజ ఎంత అది ఇది
ఏమో నే అయి అన్ని తెల్సుకోలే ఇగ
ఆ
ట్ట
అది అమెజాన్ లో డెలివర్డ్ సూన్ కమింగ్ సూన్ ఫోర్ నైన్ పిఎం అని చూపి చ్చింది ఫోర్ దాటి ఫైవ్ దాటింది ఇంత వరకు రాలే
ఒకే అది ఏంది
రాలే ట్రాకింగ్ ఆర్డర్ కూడా చూస్తే
కాదు అందులో ఇట్లా మా అబ్బా ఇట్లా చూపియట్లేదా డ్రెస్
కమ్మమ్మ అన్ని వరకు చూపించింది
అసలు నువ్వు అందులో ఫస్ట్ నీ అడ్రస్ కరెక్ట్గా ఇచ్చినావా నా డౌట్ గాని
అడ్రస్ కరెక్ట్ ఫస్ట్ నింజు ఏజ్ జేస్ ప్రతిసారి నేను ఫస్ట్ అడ్రస్ చూసుకుంటా
ఇంత ముందుకు ఏమన్నా చేసినా అమెజాన్ లో
ఇదే ఫస్ట్ అసలు దీని కోసమే నేను అది ఇన్స్టాల్ చేసిన
మరి వేలేదంటే చెప్తే బాగుంట కాదే నువ్వే వేరే వాళ్ళ దంటే చెప్పించేదాన్ని
అంటే ఎట్లా
ఇది అమోజాన్ ఉంది వాళ్లకి
ఎముకా
ఉమ్
ఉహు
ఏమో సుదం తే రాకపోతే ఇక అ క్యాస్కర్ ఏంది క్యాస్కర్ ఆ దానికి
నాకు కూడా అది అర్ధమే కావట్లే
మీషోలో లేదు మింత్రా ఉంది ఫ్లిప్
అజియో ఉంది నాయికా ఉంది ఇంకా ఏమమో
ఆ పర్పలే లేదు మళ్ళా దానికి
ఉమ్ ఫ్లిప్కార్ట్ ఉంది కదనే
అదే ఫ్లిప్కార్ట్ లోని మ అస యూజ్సేవి అలా లేవు అస్సలు ఫస్ట్ అఫ్ అల్ చేస్తంది ప లేకువా మీషో సరిపోతాదిలే మీ బెసేన అయితే మాకు ఎంత యూజ్ అవుతుందో అని అసలు
అవునా
ఆ మా ఇంట్లో అంత ఇంకా చిన్నగా ఉంటది అంత పెద్దది లేదులే
ఆ
నాలు కోలజద నాలుగువేలు వస్తువులంట కుక్కరండా మిక్సీ అంట ఆ ఎన్నో నాకా ఏదో నాకా యీ అన్ని నాకి చాలా యూస్ అయితాదీ
ఉస్ చేస్కోరీ మ తాత పేరు మీద ఆ మనం అప్పుడు ఇయ్యాల బెసాను బాగా పనికొత్తాండే మాకు అంటే యూజ్ చేసుకొని మా తాత పేరు మీద తన గిన్నెలు మనం మా తాత పేరుస్తి అమ్మమ్మ
ఆ మేము ఎక్కువ అయినా కూడా మేరి ఇంటికీ నపోనా అదినాలు కట్లే పెలిసా పోము
రందవసాచ్చా ఒకసారి ఇచ్చవ్ మామయ్య అప్పుడు అసలు తెలివ అంత మినీ నేన్ లేనప్పుడు అట్లాంటివే కానీ చిన్నవి ఇచ్చినాము అప్పుడు కొంచెం బౌ ఓ మా మామయ్య అప్పుడు అసలు వేయలా నల్లనే వచ్చిరు
ఆహా
ఉమ్ అయినాప్పుడు మేము మీ మాస్టర్లు నేను నేనే ఎక్కువవిడలేను
ఉహూ ఆ సర్లే మరి